హలో
హలో
కొ
బాగున్నారా అండి ఆ వినిపిస్తు నన్ని మీకు వినిపిస్తున్నా అండి
ఆ వినిపిస్తుందండి బాగున్నారా
ఆ బాగున్నా అండి ఏం చేస్తున్నారు
ఏం చెయలేదండి ఇప్పుడే తినేసి అలా ఫ్రీ గ కూర్చొని ఉన్నాము మీరేం చేస్తున్నరండి
నేను అంతే అండి చల్లగాలి వస్తుంటే కూర్చుని ఉన్నా అండి
అవునా ఏం తిన్నారండి
నేను నార్మల్ పప్పు అన్నమండి మీరు
మేము అంతే అండి సేమ్ పప్పు అన్నమే
ఆ ఏంటండి లైఫ్ ఎలా ఉందండి ఇంకేం లేదండి మీరే చెప్పాలండి
ఏమున్నాయండి నార్మల్ వర్క్ కి ఆఫీస్కి వెళ్ళడం నార్మల్ ఇంకా రోటీ నే అండి సండే ఒకటే ఫ్రీగా ఉంటాము
ఆహా
హ మీ వర్క్ ఎలా ఉందండి
ఉ వర్కంత బావుంది మీరు ఏం జేస్తు ఉ ంటారండి వర్క్ అంటే ఎలా చేస్తారు ఏఐ యూస్ చేస్తారా అండి మీరు
అంటే మా జా ఆఫీస్ కి సంబంధించి ఒక అప్లికేషన్ ఉంటది ఏదైనా కూడా ఆ అప్లికేషన్ లోనే మేము మా ఎంప్లాయీ కోడ్ లాగిన్ చేసుకొని రన్ చేత్త వర్క్ చేసుకోవాల అంటే వేయాం ఆ ఓపెన్ చేయడానికి ఏం ఆపదు ఆ మన ల్యాప్ లో లాగా
అవునా అండి ఓకే హు మాకు ఆల్మోస్ట్ అలానే ఉంటుందండి అంటే సెక్యూరిటీస్ హు సరి అన్నీ ఉంటాయి కాబట్టి అంటే మనం పబ్లిక్ యూస్ చేయలేము అండి అ యుజ్ చేసుకుంటాం కానీ ఇది చూసారా అండి ఇప్పుడు ఏ ఇమేజెస్ ఎంత ట్రెండ్ అవుతున్నాయో ఒక ఫోటో ఇస్తే ఇం ఓ విధంగా మనకి ఎలా కావాలో అలాగా
అవునండి అసలు ఒక మనకి ఏదైనా ఒక మెమోరీ అది లేదు మనం ఫీల్ అయితున్నామ అంటే ఇప్పుడు ఏ ఐ రావడం వల్ల ఆ మనకి అది అది బాధని కూడా తొలగించేసి మనకి నచ్చిన విధంగా క్రియేట్ చేసుకోవచ్చు ఫొటోస్ అయితే
అవును అంతే హు ఇలా ఇలా ఏమోషన్ల్ ఫోటోస్ అంటే వీడియో లాగా ని చిన్న వీడియో లాగా గాని లేదంటే ఫోటో ఇచ్చి ఎలాంటి హెయిర్ స్టైల్ గానీ ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ గా అంత అంతగా ఇచ్చేస్త హు అండేది
అవునండి ఆ ఇప్పుడు ఆ ట్రెండింగ్ కూడా మ్యారేజెస్ లో ఎవరైనా ఫాదర్ కానీ మదర్ కానీ అలా మిస్ అయి ఉంటే వాళ్ళకి గిఫ్ట్ గా ఆ ఏ వీడియో వాళ్ళు వచ్చి మనమల్ళని విష్ చేసినట్టు కూడా క్రియేట్ చేస్తున్నారు
అవునవునండి నేనే వచ్చేసాను అండి చాలా సోషల్ మీడియా లో చూసానండి కానీ కొద్దిగా సేఫ్ కాదు అని చెప్ప ఇస్తారండి
అవునండి అది కూడా విన్నాను సేఫ్ కాదు అనేది ఆ అట్లా మనము మన రియల్ ఇమేజ్ ని అప్లోడ్ చేయడం వల్ల ఏదో సంథింగ్ ఏదో అంటున్నారు కానీ అది నిజమో అబద్ధం మో తెలియదు
అదే అవునండి అదయితే నిజమే అంటే అంటే ఎలా సిచ్యుషన్ ఎలా ఉంటుందో లేదండి చిన్నప్పుడు ఫో ఫొటోస్ అయితే ఏ ఫోన్ అయినా మన డేటాని అని ఇస్తున్నాం కాబట్టి ఏ కొ జాగ్రత్తగానే ఉండాలి ఎంత మంచిగా ఈమె క్రియేట్ చేసినా దాన్ని మిస్ యూస్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి
అవునండి ఇప్పుడు అలా ఉందండి అంత బయటా సజ ఒక ఒక విధంగా ఏ రా ఏ రావడం వల్ల ఒక విధంగా మంచిది ఒక విధంగా చెడు కూడా అనిపిస్తుంది
నిజమండి ఏదన్నా దాంట్లో మంచి చెడు రెండు ఉంటాయి కదాండి
అవును కానీ మనము ఆ ఏ విధంగా యూ ూ చేసుకోవాలో ఆ విధంగా యూస్ చేసుకోవను చేసుకోవాలంటే ఎక్కువ కాకుండా
ఉ నిజమే అండి
మనకి ఉపయోగపడే విధంగా ఏదైనా డేటా సమ్ డేటా కావాలన్నా అట్లా యూస్ చేసుకోవచ్చు
ఉమ్మ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు దాన్ని అడిగి తెలుసుకోవచ్చండి అలా అలాగ యూజ్ చేసుకోవచ్చుండి మనం కొంచెం కొంత వరకు చూసుకోవలని చెప్పచ్చు కానీ కొంతవరకు ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే ఆ
జాబ్స్ కూడా ఇప్పుడు ఏ ఎకు ట్రెండ్ అయితు అంద చెప్ప ఆ రిమూవ్ కూడా చేస్తున్నారంట కదా కొంతమంది
అవునవునండి
ఆ ఆ డిపార్ట్మెంట్ కి దానికి రిలేటెడ్ గా ఉన్న జాబ్ స్కిిప్
ఉ నిజమే అండి ఏ చాలా మంది జాబ్స్ చాలా కంపెనీస్ లో ఆ దీని వల్లే ఉ అని కూడా అంటూ ఉంటారండి
ఇంకా ఫ్యూచర్ కి ఇంకా అం మొత్తం ఆ పర్సన్స్ వర్క్ చేయకోకుండా మొత్తం ఏఐతోనే వర్క్ చేయించేలాగా కంపెనీస్ వస్తాయ అంటున్నారు మరి అదిీ జామో అసలు ఏం జరుగుతుందో కూడా ఒకసారి ఆలోచిస్తే మనకు కూడా భయం వేస్తుంది ఎందుకంటే మనము కూడా వర్క్ చేసుకునే వాళ్ళమే కదా జాబులు చేసుకునే వాళ్ళమే కదా అలాంటి పరిస్థితి మనకి కి వస్తే కష్టం కదా
ఆ అదీ నిజమే అండి కానీ పూర్తిగా ఏఐ ఏఐ యూస్ చేసి కొంతమంది అ ఫుల్ ఫుల్ ఏ ఐ అంటె కష్టమండి చాలా అంటే ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ ఒక డెవలప్మెంట్ చేస్తున్నారు అనుకోండి అది దానికి నచ్చినట్టుగా చేస్తుంది కానీ దాంట్లో మనకు కస్టమర్ కి నచ్చినట్టుగా చేయాలంటే ఖచ్చితంగా అక్కడ మనిషి అవుతాము అవుతారండి అలాంటి సిచువేషన్ లో కష్టంగా మనిషి కావాలి కానీ మేబి అంటే ఇప్పుడు పది మంది చేసే వర్కు ఐదు మంది చేసే ఆ విధంగా అవుతుందేమో కానీ ఇంకా మీకు అంత ఉంటుందండి రిప్లేస్మెంట్ అయితే
మ్ అవ్వదు మీరే ఏమైనా అలా క్రియేట్ చేసుకున్నారా అండి ఇమేజ్
లేదండి నాకు కొంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి అందుకే వదిలే చ కానీ అందరి పెడతా ఉంటే చూసి అండి
అవును నేను ఒకటి ఆ ట్రై చేశానండి కానీ అది నాతో అవ్వక మా ఫ్రెండ్ చేసిచ్చిందండి ఒకటి
ఓ అవునా అండి మేబి మీరు ఏవైనా వీడి రిఫర్ చేసిన అంటే దానికి ఒక స్క్రిప్ట్ ఉంటుందండి ఆ స్క్రిప్ట్ ఇస్తే దాన్ని బట్టే ఆ ప్రాప్టింగ్ బట్టే మనకు
అ స్క్రిప్ట్ అవును అ స్క్రిప్ట్ అవునండి అవునండి కానీ నేను స్క్రిప్ట్ కూడా టైప్ చేసా కానీ నాకు నచ్చిన విధంగా రాలేదనమాట ఇమేజ్ మళ్ళీ మా ఫ్రెండ్ ట్రై చేసింది కొంచెం వచ్చింది అలాని
ఆ హా ఆ అదే అండి ఎప్పుడైనా ట్రై చేయండి అంటే కొంచెం చేసి మీరు దాన్ని ప్రాంప్ని మీకు నచ్చినట్టుగా చేంజ్ చేసి ఇవ్వమని ప్రాంప్ని అక్కడి నుంచి ఏ ఏ యూస్ చేస్తారో ఆ ఏలో ఒకసారి ఇచ్చి ట్రై చేయండి మేబీ వర్కౌట్ కావచ్చు
అలానే ట్రై చేసా అండి మరి చాచిపిిడినే కాకుండా మవరి స్స్ ఉంట ఇస్టాగ్రామ్ లో అ ఆ రీల్స్ కింద డిస్క్రిప్షన్ లో కూడా కొంతమంది ఇచ్చి తింటారు కదా ప్ర టో ఆ ప్రాముట్ని సేమ్ అలా ఇచ్చిన వుడ ర చేసినా కూడా రాలే అండి నేను ట్రై చేసినప్పుడు
కొన్ని ఫేక్ ఉంటాయండి కొన్ని ఫేక్ ప్రిస్క్రిప్షన్స్ ఉంటాయి కొన్ని ఆ కొన్ని నిషంగా అడి అంటే కానీ మనకు కొంచెం కష్టమ అండి ఏది ఫేక్ ఏది ఒరిజినల్ అని కనిపెట్టడానికి
ఇప్పుడు సోషల్ మీ మీడియా మొత్తం ట్రెండింగ్ అంతా ఏస్ ఏ వీడియోసే అండి
హ అవునండి అంతేగాక మీరు ఇవ్వ ట్రై చేశారా అండి కామెంట్స్ చదివి కామెంట్స్లో వాళ్ళు రివ్యూ రాస్తూ ఉంటారు కొంతమంది అది
ఎలా అంటరివూ సజ
అంటే ఇప్పుడు ఒక ఇన్స్టా వె చూస్తున్నాం అనుకోండి దాంట్లో కమ శుశీ అది గుడ్డ బ్యాడ్డ అని తెలుసు ని అదిజ నిజమా కాదని తెలుసుకొని యూస్ చేసేలాగా అండి అలా
ఏమో ఏమో అండి ఎప్పుడు ట్రై చేయాల అలా కాని
సంవత్సరలు పెడతనండి ఇప్పుడు మనలాంటి వాళు ట్రై చేసింటారు కదండి ఒకవేళ అది బాగుందా నీకు వాళ్ళు కమెంట్ చేస్తున్నా ఆ రీలుకు లేదంటే ఒకవేళ లేదా ఫేక్ అంటే ఇదంతా నమ్మకండి అన్నట్టుగా చేస్తారండి కొంతమంది కామెంట్స్ ని హైడ్ చేస్ స్తారు
అవునవునండి రీసెంట్ గా ఇంకొక వీడియో గూడా చూసానండి బలే నవ్వుకున్నా నేను అదే వీడియో చూసి చిన్న పిల్లలు ఇంకా మంత్స్ బేబీస్ కూడా డాన్స్ చేస్తున్నట్టు
ఆ అవునండి ఇది చాలా ట్రెండ్ అయింది అండి
అవును చ చాలా ట్రెండ్ అయింది చూస్తానే అట్లా చిన్న ప్ పిల్లలు ఫేస్ అసలు వాళ్ళ ఇలా ఇంత మూవ్స్ తో డ్యాన్స్ చేస్తున్నరంటే నవ్వు వస్తది గదా మనకు కూడా
అవునండి అవును నిజమే అండి
ఊ వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసుకొని పెట్టుకొని ఫ్యూచర్ లో చూపించినాం అంటే వాళ్ళకి కూడా ఒక మెమోరీలాగా ఉంటది అది
కానీ దానికన్నా ఎక్కువ మెమోరీస్ వాళ్ళకొత్తాయండి ఎందుకంటే అలా ఉంది జనరేషన్
అవునవునండి అది కూడా నిజమే
మ్ మనం అంతా నైన్ టీస్ కిడ్స్ కాబట్టి మనకంతేమి తెలిదు లోకమ్ ఫోటో ఉంటే చాలు ఓ అమ్మో ఒక్క ఫోటో ఉందన్నట్టు ఊహించుకుంటాం
అవును అవునండి
కంతే ఏముండ్లేవ్
ఆహ వాళ్ళదంతా ఏఐ ట్రెండింగొ ఈ జనరేషన్ అంతా వాళ్ళకి కావట్టి పెద్ద ఫీల్ అవ్వాల్సిన బాగా అబ్ అబ్ డేటెడ్ గా పెరుగుతారు ఇప్పుడున్న పిల్లలు కూడా సరే అండి మరి
అండి ఇంకేంటి
ఇంకేంమ్ లేదండి పడుకోవాలి ఇంకా
నేను కూడా అండి చాలా లేట్ అయిపోయింది
అవునండి సరేనండి
ఓకే అండి ఉంటా అండి
మ్ బాయ్ అండి